ఆ వినిపి ఏం చేస్తనవ్ బాగున్నా ఏం జేస్తునావ్
ఏం చేయలే ఇంద క్యాషు ఫోన్ చేసిండే మాట్లాడుతా ఉన్నాను అందుకే లిఫ్ట్ చేయలా
ఆ హా అ ఉ అయిపోయింది తిన్నావా
తిన్నాను నువ్వు
ఉమ్ తిన్నా తిన్నా తిన్నా
ఏం చేస్తానవ్
ఖాళీగానే ఉన్న ఇందాకే అమ్మతో కాల్ మాట్లాడా
అవునా బాగున్నరటనే ఇంట్లో అంతా
ఆ బాగున్నారు బాగున్నార
హ్మ్ ఇంకేంటి విశేషాలు చెప్పాలి
చెప్పాలి ఏమన్నా ఉం టే నాదే ఇంగతప్ చూస్తన్నావు కదా ఇంకా నేనుండే కష్టము
మాట్లాడాల అనుకుంటే రెండు నిమి
మాట్లాడొచ్చు ఓ యాడ అసలు నిద్ర తక్కువా ఫుడ్ తక్కువే.
మ్మ్
ఇంగ అయినా కానీంగ మ్మ్ ఇంగ చేస్తారనంటే ఇంగ మేలానుకోవాల.
బాగున్నార మీ పాప అంతా
బాగున్నారు బాగున్నారు బార్గవెలా ఉన్నాడు అదే మీ బాబు ఎలా ఉన్నాడు
బాన్నడు వాడికేం వచ్చినారు ఊరికి వీడియో కాల్ చేసింటే తిడతా ఉన్నాడు పంది. ట్లానాన్న అమ్మోల్లతో
ఫైవ్ ఇయర్స్ కదా ఇప్పుడు
ఆ ఫోర్ నేఅనుకుంటా ఫోర్ వెళ్ళి ఆ ఫైవ్ అనుకుంటాలే.
డతారులే మా అక్క లాగనే మీ అక్క కూడా బా ఇంగ్లీష్ నేర్పిత్తాది బా మాట్లాడుతా ఏవ్ నేనేర్పిస్స మీ తిల్లు చెప్పరా చెప్పమే అంటే ఆమ్మీ చెప్పదు ఏబిసీల్లు
వీడు చెప్తాడు ఉమ్మా వాన్ వన్ టు త్రీ లు థర్టీ వరకు చెప్తాడు
హా
మళ్ళీ ఏబిసిల్లు చెప్తాడు, అఆలు కూడా చెప్తాడు మ్మ్.
ఏబీసిలుంగానీ అమ్మ అన్ని నేర్పిస్తాది
మెమోరీ పవర్ బాగుంది బాగా గుర్తు పెట్టుకుంటే ఏదన్నా ఒక్కసారి అనేలకి
ఆ అట్లనే ఉండాల్సిండే
మ్మ మ్మ్ ఏదన్నా మా పెట్టిందనుకో ఆ పదం గుర్తు పెట్టుకో మళ్ళా ఎప్పుడన్నా అంటాడు
నేను మా పాప నన్ను పిన్నీ అ నాయికతే పిన్ని అయిపోయిన అనిపిస్తుంది నాకు అట్లా అని నాకు అట్లా అనిపించుకోవడం అసలే ఇష్టం ఉండదు
ఆహ ఎవరు అన్నారు కదా కానీ ఇప్పుడు అట్లా ఏమి ఇష్టం కదు వాళ్ళు పిలుస్తంటే ఇంకా పిలిపించుకోవాలనిపిస్తుంది
నన్ను ఒమ్మే అయినా నా పేరు పెట్టయినా పలిచి కాని పెద్దయిన తర్వాత పిన్ని అని మాత్రం నేను అనిపించుకోను అ
ఎందుకు నచ్చదాని బాగుంటుంది అది ఎక్స్పీరియన్స్ చెయ్యి ఒకసారి పిలిస్తే మళ్ళా తెలుస్తుంది వాడు ఫోన్ చేసింది ఆ పిన్ని సరే పిన్ని తిట్నడని నేను మాట్లాడ అనుకోంటే రెడు చేతులు పట్టుకొని ఇట్లా జోడిచ్చి రెండు చేతులు దండం పెట్టి సారీ పిన్ని నన్ను క్షమించు ఇక ఎప్పుడు ఇట మాట్లాడను పిన్ని సరేనా సరేనా అని ముందు పెడుతున్నాడు ప్లాన్ కిస్ ఈ పిన్ని
ముద్దు పెట్టండి అసలు దగ్గర్ చెల్లోకి వచ్చి పెడతది తెలుసా సర్లే బాయ్ బాయ్ రెండు చేతులు ఊపి బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ అంటుంది హా
దురోస్త పిని
ఇ
ఏం అది మాకు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ ఒక భయం అయిపోతుంది ఏం డబ్బులు అవుతుంది మూడు మూడు వేలు అవుతుంది
మేము ఏది చెయ్యాలి అంటున్నారు మా వాళ్ళు చేయాలి ఆన్లైన్లో ఎందుకు డబ్బులు ఖర్చు అయ్యింది కదా చేస్తే కొంచెం డబ్బులు తక్కువ అవు
అవును మీకు ఫేర్వెల్ ఎప్పుడు ఉంటుంది
ఉంటుంది
ఏప్రిల్ ఎవరైనా రావచ్చా మీ కాలేజ్ కాడికి అప్పుడు ఏం కూడా ఖాళీగానే అంటాం ఇంటికాడేయాలి
ఆ సరే
డ్యాన్స్ లేస్తావా
హా వేద్దామని అనుకుంటన్నా హిస్
ఉ ఊ ఊ ఊ ఉండి.
ఊ వేద్దామని అనుకుంటాన్నా ఇంకేప్ నీది యాడగాదె నువ్వు పోట్టిగున్నావ్ నా నేను హై
నీకి మెంటల్ ఆ శారీ పొట్టికనే హైట్తో పనిలే శారీ ఒకేలాగుంటుంది ఇప్పుడు మేము ముగ్గురం ఒకటే ఆర్డర్ పెట్టినాము ఇప్పుడు అశ్విని బ్లౌజ్ కుట్లిప్ కొచ్చ్ నాది క్లాత్ చానా మిగిలిచ్చింది అంటీ
చూద్దాం అయితే
ఊ దాని బదులు ఇంకా నిన్నీకే పర్మనెంట్ గా ఉండాల అనుకుంటే ఒక సారీ పెట్టుకోవ మాములుగా
ఫ్యాన్సీతోద్దు నాకు ఇద్ పట్టు ఉంటది కదా అద్ దాన్ని ఇప్పుడు అది రేపు ముందుగానే ప్రీప్లేట్ చెస్ స్తర్గద
అవునా
అలాంటిది కావాలి ప్రీప్ప్లేట్ చేసినది కావల్ల ఎందుకంటే స్ట్రిచ్చ్చుబుల్గా అలానే ఉండిపోతాది వడ్డాణం అందుకు పెట్టుకోవడానికి నేను కట్టుకోవడానికైనా కానీ ఈజీగా కట్టేసుకోవచ్చు హ్మ్ ఇదైతే ఫ్యాన్ ఆ అదైనా ఓకే కానీ ఇది వచ్చేసి ఫ్యాన్సీది ఉండేదే లావు ఉన్నా కదా ఇంకా లావ్ కన్పస్తా
ఊ ఊ అందే నువ్ చెప్పేది నార్మల్గా పట్ పట్టు లేకోకుండా పట్టులోనే స్మూత్ గా ఉండేది.
ఆ ఆ ఆ పట్టుదున్న ఓకేదాన్ని ప్రీప్ ప్లేట్ ప్రీప్లేట్ చేయించుకోచ్చు. చేసి చేలమంగా ఊ హాదే చూస్తా అన్న ఏదీ అనేసి సీ అ ఏది బాగుంటే అది.
అవును నేను మా అన్న నిన్నేదో మళ్ళా ఇష్యూ జరిగిందంట చెప్పాన్గా నేను ఇంతకు ముందు
ఆ ఓకే ఆ
అల్ దెచ్చే వాల్ ఫోన్ చేసి అగ్రిమెంట్ రాపిస్తారా లేదా అని అడిగరంట మేము ఏంటికి రాపిస్తాము అదే ఏంటికి రాపిస్తాం మీరు మేము అని మా అమ్ములు అన్నారు ఏమని ఫైమామ్మా ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తాని వాళ్ళ వాళ్ళని తీస్ కొని వస్తున్నారు మాట్లాడడానికి మాయమ్మ మీ నేను కూడా నాదేం లేదు నాది కూడా అంత్ మా వాళ్ళది ఉంది మా వాళ్ళతో మాట్లాడుకోండి మాత్ తమ్ముడోల్లతో
ఆ
వాళ్ళే మాట్లాడతారంట నా వాళ్ళు ఏ నిన్న వాళ్ళకాడికి రమ్మన్నారు ఎం చెప్పేసింది
అంతేలే
ఉ హుమ్మ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళని పిలుచుకున్నప్పుడు ఆహా ఆపొద్దు చేసుకునే ఆ పొద్దు వాళ్ళ వాళ్ళని ఎవరిని పిలుచుకొని రాలా మేము పిలుచుకొని రాలా ఈ పొద్దు వద్దని కున్నాక మళ్ళీ వాళ్ళ వాళ్ళని తీసుకొని వస్తే మా అయమ్మ వాళ్ళ వాళ్ళు మచ్చుగా ఉన్నారు
ఆ అవునులే మీ మీ మామ ఉంటే చాలు ఇంకెవరు అవసర్ సరంల్ల ఆయన ఆవు
మాయ్యమ్మకి ఎందుకంత ఇది తొందర వడు మావోల్
సేమ్ తెలుసా మా బావ్ కూడా అదే అంటానండి ఇప్పుడు ఏం తప్పు చేసినా కాని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నువ్వు పోయి అంత దూరం పోయి ఏం చేయాలని టైం ఉంది ఇంకా చేసే టైంము ఇప్పుడు ఉండు ఇంటి దగ్గర అనేసి మా మనకి
లి ఆ పాప రావాలి సైన్ పెట్టాలి అన్న రంట ఏంటి మా పిల్ల వరకు ఏ విషం పోనీయమమ్ము మేము మీరు కూడా ఇది చేయ్యద్దు ఏదిన్న మాదో మాట్లాడు కొన్ని మా వాళ్ళతో మాట్లాడండి. అండి మక్
హా నిన్ను ఏదన్నా పెట్టి అట్లా ఇట్ ఎట్లైనా అయినా ఉంటారు అమ్మో ఫోన్ కూడా ఎతొద్దు
ఏ లేదు బ్లాక్లు వేసేస్తలే ఎత్తలేదు ఓ యమ్మా అప్పుడు ఆ పోద్ధతోనే అయి. ఇన్నే ఇదే ఎట్లా వదిలి వెట్టుకుంటాను నేను ఇంతవరకు పెట్టుకుంటానా నీకు తేళ్దా నా గురించి
ఆ
తిన్నారా ఫుడ్ ఏం పెట్టారు
సాంబారు రైస్ ఏందో సాంబార్ రైస్ సాంబార్ రైస్ డైలీ తినలే
కాలేజ్ లైఫ్ అయిపోతుందంటేనే భయం వేస్తా ఉంది హుం
ఏం కాదులే ఇంగ
అమ్మో ఇంకా జాబులు చేయాలా సె
ఉంది ఇంక ఉంది లే టైమ్ దానిగ్గూడా
ఏమో దేవుని దయవల్ల ఒక జాబ్ దొరుకుతే ఏదో ఒకటి
హా దొరుకు తాదిలేగా అహా యేం మ్మ్ చదువు అయిపోతే ఎలాగో మనం మనుమం ఇంటి దగ్గర ఉన్న కానీ, మన
మీక ఎప్పుడు వస్తాయి సర్టిఫికెట్లు
మాకి పత్ర అయిపోనాక వన్ మంత్ ఉండిది జూన్ జూలై మా టైంకిస్తే
అవునా
అ
కి ఎగ్జామ్స్ అయిపోయి నాకు నలో వస్తాయి ఏమో తెల్లు మార్కే ఏప్రిల్ లోనే వస్తాయి నాకు తెలిసి గ ఇద హలో వన్
ఆఓ
ఇత్రలో వస్తాయి ఖచ
మాకి త్వరగానే వస్తాయి
ఏప్రిల్ లో వస్తాయి ఇంకా అన్ని వాళ్ళు ఇస్తారు కదా
ఆ
ప్రొవిజినల్ సర్టిఫికేట్ ఇ సార్వాల్ ఫస్ట్
ఏప్రిల్ ల్లోనే ఇస్తార
తెమ్మంది అయిపోయినాక మళ్ళీ వన్ మంత్కు రిజల్ట్స్ వచ్చిన వన్ మంత్ కి వాళ్ళు ప్రొవిజనల్ సర్టి గీడా స్టడీ అయిపోయిందని స్తార్ నార్మల్గా మళ్ళీ అది వచ్చిన ఒక వన్ మంత్ కి టూ మంత్స్ కి ఓడి ఒరిజినల్స్ కి కెఫ్ కి
మాకు మార్క్స్ మేమ్
రిప్లై జస్ట్ కాల్
మార్క్స్ మేమో ఇస్ వచ్చారు ఫోర్ వన్ ఒకటియలా ఇంకా జూన్లో మొత్తం మాక్ మా మావన్నీ తీసుకొని ఇంక మొత్తం ఒక దాంట్లోనే అన్ని మార్క్స్ వచ్చేలాగ అట్ల ఇస్తారు
అవున
ఉమ్
అంతే మాది అంతె ఇంగ మాది అదే ప్రాసెస్
ఉ
గె మాది
చెప్పాల
సరేలె అయితే మరి ఉంటాను
ఆ ఓకె
ఇంతేనా
ఆ సరె సరె
బాయ్